ఆఓ ఆ ఆయ్
హాయ్ అండి
ఆ ఇవాళ మనం ప్చ్ అంటే, జాబ్ మార్కెట్ ఎలా ఉన్నది మాట్లాడం.
ఆ అవునండి జబ్
ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎలా ఉంద అనుకుంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంది
ఉహ్ హు జాబ్ మానేశాలా రావాల్నుందండి. ఏదో ఈ ఏర్ వాళ్ళ
ఆ
ఇంచో చూడెంస్ ప్రస్సెసు ఉంచు ఎక్స్పీరియన్స్ ఉంటేనే అని
అంటే హానెస్ట్ గా చెప్పాలంటే, కొంచెం టఫ్గా ఉంది. అంటారు మీరు ఇప్పుడు ఫ్రెషస్ కి మాత్రం.
అవునండి
ఉమ్ అదే నేను కూడా అదే విన్నాను.
ఉహ్
ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, బెటర్ ఛాన్సెస్ ఉంటాయా?
ఎక్స్పీరియన్స్ ఉన్డదు, ఎక్స్పీరియన్స్ ఉన్నది బెటర్ ఛాన్సెస్ ఉంటాయండి. ఎందువల్ లా అదోదిలేయ్ టైం ప్రబ్లం సల్వ్ చేతదా బట్టి
ఆ కానీ కొన్ని కంపెనీస్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఏం చూడటం కదా మాముూగా అంటే ఎవరి దగ్గర ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి ఎవరి దగ్గర ఎక్కువ అంటే లాజికల్ థింకింగ్ అనేది చూస్తారు కదా
కాదంటడి రెండు ఉండాలి కని ఎక్స్పీరియన్స్ ఇప్పుడు జాబ్ జాయిన్ అయినా తర్వాత ఎక్స్పీరియన్స్ టైమ్ లైన్ అవి ఉంటాయి కదండి టైమ్ లైన్ టీమ్ వర్క్ పాపున్ చేస్తారు అవన్నీ చూస్తాడి మీరు ప్రాబ్ంస్లులు అంతే చెయపోదు అంటున్నారు తర్వాత లే ఆఫ్ ఏయిపోతందిండి మీరు
అంటే స్కిల్స్ అంటే మెయిన్లీ ఏం కావాలని ఇప్పుడు
టీమ్ టీమ్ పర్ఫార్మెన్స్ టీమ్ వద్ద ఉంది టైం పాజిట్ టైం తీసి అడ్మిషన్ చేస్తున్నారు లేదా ఇప్పుడు కిల్స్ ఎలా ఉన్నాయి వుడోమైంలో పనిచేస్తున్నాయా హిల్స్ అయ్యి
అంటే కంపెనీస్ అన్ని ప్రాక్టికల్ స్కిల్స్ చూస్తున్నాయి లైక్ కోడింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ప్రో ఇంకొకసారి అంటారా ఆ ఓన్లీ డిగ్రీ మాత్రం సరిపోయితే జాబ్ కోసం
ఓన్లీ మాత్రం సరీపోదండి కొంచెం బయట స్కిల్స్ నేర్చుకోవాలి ఇంటర్న్షిప్ చేరాలి నేర్చుకోవాలి చీరలు
అవునా అంటే ఫ్రెషస్ ఎలా ఫ్రెషర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మీకంటూ ఇస్తుంది
ఫ్రె ఫ్రెషర్స్స్ ఇప్పుడు చాలా మంది ఫ్రెషర్స్ ఏం చేస్తుంది అంటే ఏ ఇప్పుడు గేమ్ ఆడి మెయిల్స్ రాస్తున్నారు ఫ్యాకల్టీ కోసం అయి మాతో మంచిదండి
అంటే మీరు ఫస్ట్ బేసిక్ స్ట్రా గా ఉండాలంటారు
అవునండి
ఉ హు
తమ దేశన్ ఉన్నారని
అవును అంటే టెస్టింగ్ టెస్టింగ్ ఫీల్డ్ ఎలా ఉంది ఇప్పుడు
టెస్టింగ్ ఫీల్డ్ ఎప్పుడు బాగానే ఉండదిన్న ఈ ఇప్పుడు చాలా మంది సె సెన్సర్స్ వస్తున్నాయి ఈ వస్తున్నాయి కాబట్టి ఇంత బా ఎంత భూమిలో ఉంటది మంచిది ఉంటది
చిన్న టెస్టింగ్ టెస్టింగ్ కూడా డిమాండ్ ఉందంటారు మీరు
అవునండి
కానీ ఆటోమేటిక్ స్కిల్స్ ఉంటే ఇంకా బెటరా
నేను అంత ఐడియా లేదండి నాకు ఆటో మీదంతే దాని గురించి దానిమీద అంత ఐడియా లేదు
అంటే లాంగ్ టైమ్ గ్రోత్ కోసం మనం మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి మళ్లీ దాని కోసం మంచి మంచి మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి మంచి డమెంట్ సెలెక్ట్ చేసుకోవాలింటారా ఇది ఊరికే మాదింది ఊరుక
అవునండి ఇప్పుడు మంచి జాబ్ దొసం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మంచిగా చేయాలి
ఆ
చాలా మా ఓ చాలా కంపెనీస్ బాండ్ అయ్యి రాయమంటన్నారు
ఉమ్
టూ ఇయర్స్ త్రీ ఇయర్ బాండ్
కొన్ని కొన్ని కంపెనీస్ లే ఆఫ్స్ చేసాయి బట్ అదే టైం లో కొన్ని కంపెనీస్ పేరు కూడా చేసుకుంటున్నాయి కదా
అవునండి
ఆ అంటే సిచ్యువేషన్ మిక్స్డ్ గా ఉందనుకుంటా
ఏందండి
అంటే టోటల్ గా బ్యాడ్ అని కాదు బట్ ఈజీ కూడా కాదంట అనుకుంటా
అవునండి మీడియం మీడియం లెవెల్ లో ఉంటదండి మనం టైమ్ టు టైమ్ అప్డేట్ అవ్వాలి దీంతో
ఆ అంటే చాలా ఇంపార్టెంట్ రిఫల్స్ వల్ల కూడా చాలా అవకాశాలుంటాయి ఎక్కువ అవకాశ షన్
రిఫర్ రిఫర్ చేతే ఓన్లీ మీరు ఇంటర్వ్యూది వెళ్తున్నారు దాని జాబ్ ఇంటర్వ్యూ ఇవ్వడయి డిఫజట్ చేసిన ఇవ్వపోయినా ఇంటర్వ్యూ మెయిన్ అండి ఇంటర్వ్యూ వల్లె సెలెక్ట్ అవుతారు రేఫర్ చేస్తే మీరు ఇంటర్వ్యూలు ఎవర వస్తున్నారు అంతే
మీరు లింకును యూజ్ చేసావా
అంతే మా సీనియర్ చెప్పరు ఇవ్వన్ని అవీ ఈ ఇయర్ పాస్ ఫోట్
చెప్పండి
హలో
డైలీ యూజ్ చేస్తారా జాబ్స్ కనెక్షన్స్ అప్డేట్స్ అన్ని అక్కడే ఉంటాయా
నేను అంత అప్డేట్ వీక్లీ వన్ టైమా ఏం ఏం చిల్లుబుక్ డౌన్ ఎసిలైరో ఉంది ఏ డిమాండ్ ఎక్కువుంది ఏ ఏమే జాబ్ క్రియేట్ అవుతున్నాయి ఏమే జాబ్ లేఅవుట్ అవుతున్నాయి అని లిఫ్ట్చెక్ మీ ఉంది అప్డేట్
ఏ రెజ్యూమ్ ఎలా ఉండాలంటారు మీరు
రెజ్యూమ్ మీది ఏమొస్తుందో అయ్యే పేటండి ఎక్స్పీరియన్స్ ఉన్నా చాలా మంది ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్పీయన్స్ ఉందని పెట్టేస్తున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూ టైం మీరు చాలా ఫేస్ అవుతారు ప్రాబ్లమ్ ఫేస్ చాలా అవుతారు మీరు
అంటే సింపుల్ గా క్లియర్ గా అంటే స్కిల్స్ హైలైట్ చేసి ఉండాలి ఫేక్ ఇన్ఫర్మేషన్ పెట్టొద్దంటారు
అవునండి మీరు చాలా మంది ఏం చేస్తుతున్నారు
చట్వ పేరు మార్చేది పెట్టేస్తున్నారు మైతోసాప్ట్ అని ఈ దూరు అలా పేర్లు మార్చి పెట్టడం అవసరం లేదండి
హ్మ్మ్
మీరు పేర్లు మార్చి పెట్టన జాన్న ఇన్టర్యూస్ ఇంకొన్నున్నాయ్
పైతన్ చేస పైతన్ నుంచి బేసి ఇస్తనా అర్ధం అవాలి
అంటే ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేయాలి
కంపెనీ నుంచి చాలా డీటెయిల్ తీసుకోవాలండి కంపెనీ ఏ కంపెనీ ఇ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది
అ
ఎన్ని జబ్స్ ఏ ట్రైంది ఎన్ని జాబ్స్ లేఅవుట్ అవుతున్నాయి డట మొత్తం ఉండాలని కపని వ మీజల కముకెషన్ స్కిల్స్
అంటే దీని గంటే ముందేమన్నాము ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ ప్రాక్టీస్యడా
అవునండి మార్టిన్ రోజస్ ప్రాక్టీస్ చేస్త ఈజీగా ఇంటర్వ్యూ చేకోవచ్చు మీరు
ఇంటర్వ్యూస్ లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ ఇంటర్వ్యూ చిన్న చిన్న ప్లే సిన్ వా గోడ రిజెక్ట్ జసే అవకాశం ఉన్నయ
అవునండి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తోసిన్ఫాయిండి ఉంచం అయికోశనయితే మీ మీ మీద ఇంపాక్ట్ మంచి ఉండి శం చేయ
అంటే కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ అంటారు మొత్తానికి
అవునండి కాౌన్ఫడెన్స్ ఉండాలి ప్రాబ్లమ్ సల్న్స్ ఉండాలి
ఫ్యూచర్ లో జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అవుతుందా ఇంప్రూవ్ అవుతుందని మీకు అనిపింది ఇ
అవునండి ఇంప్రువ్ అవుతుందండి ఏఎ ఇందు అన్నే ఇప్పు టైమ్ టు టైమ్ అప్డేట్ అవుతాయి కదండి సిస్టమ్స్
అంటే టె టెక్నాలజీ టెక్నాలజీ ఆల్వేస్ గ్రోత్ అవుతుంది కాబట్టి సో ఆపర్చునిటీస్ ఉంటాయింటారు మీరు
అవునుండి
అంటే ఏ ఏ ఇంపాక్ట్ ఎలా ఉంది జాబ్స్ మీద
ఏ ఇంచు డొమైన్స్ మంచిది ఉంటందండి డొమైన్ ప్ ఆఫ్ త అవుతున్నాయి చేయ వాల అంటున్నారు ఏఐ ఏఐ డెవలప్ చేయాలంట డెవలప్ గా ఉన్నాలకదండి
అంట ఏ కొన్ని జాబ్స్ రిప్లేస్ చేస్తుంది కానీ కొన్ని న్యూ జాబ్స్ కూడా క్రియేట్ చేస్తుంటారు ఇయకా
అవు అవునండి
దానికి స్టూడెంట్స్ ఎలా ఆడప్పుటు కావాలి మన అంటే ఈ స్కల్ బాగా నేర్చుకోవాలి బతు కనాల
స్టూడెంట్స్ చాలా ఏఎ మీద డిపెండ్ అవుతున్నాం అయి నువ్వు ఏమ అర్రర్స్ వస్తే ఏద డిపెండ్ అయిపోయి అర్రర్స్ సాల్వ్ చేస్తున్నారు
ఆ అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్స్ కి వర్సెస్ ప్రైవేట్ జాబ్స్ ఎలా కంపేర్ చేస్తారు
గవర్నమెంట్ చూస్తూ ఇప్పు గవర్నమెంట్ జాబ్స్ అంది లే ఔట్స్ ఉండవు ఏం ఉండవు సేఫ అండి ప్రైవేట్ షాప్ అంతసేఫ్ అంతందా నేను
అంటే గవర్నమెంట్ జాబ్స్ అంటే స్టేబుల్ గా ప్రైవేట్ అంటే కాస్ట్ గ్రోత్ ఉంటది డివెంట్స్ ఆన్ పర్సన్ పర్సనల్ ఇంట్రాక్ట్ అంటారా
అవునండి
ధన్యవాదాలు మరి
అ